క్కా ఏం చేస్తారు
ఏం లేదు మా పిల్లలాడుకుంటాళ్ళుహు తిన్నం
ఏం
ఏం కర్రీ మీది
మది పప్పుతమాట
మా తాత జగులు చేస్తాడు అందుకే పిల్లలు ఆడుకుంటాంటే నవ్వుతా
అవునా
హ
హ
ఇంకా ఏంతర్రు
మీ కాడ వాతావరణం ఎట్లున్నది
మన దగ్గర ఫుల్ ఎండ కొడ్తాతంది నేను ఇంట్లోనే కూర్చున్నా
ఆ
మీదగ్గర
మా దగ్గర కూడా ఆ బాగా ఎండలు బాగా కొడుతానై
పిల్లల్ని బయటికి వెళ్ళనీయకు
ఆ అందరు కూలర్లు పెట్టుకొని పండుకున్నారు ఇంకా పనికి పోయిన వాళ్ళు రాలేదు పొద్దున ఆరు గంటలకు పోయి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పన్నెండున్నర ఒకటి అయితది
ఆ
మాకు ఇక్కడ ఆ కంకి పెరల్లు తీస్తాన్లు
మాది ఇక్కడ కంకి ఇరవడానికి పోతాళ్ళు కొంతమంది ఇగ ఇంటికాడే ఉంటారు
ఉ
హ బడే వచ్చి డాడీ మీకు
ఆ
మనీ వచ్చినయా
రాలేదు
ఎప్పుడు పడుతాయోగా
ఏమో ఈ వీక్లా తెలుస్తదని చెప్పిండుగా గ్రూప్ల
ఊఉ
ఎ ఏ
హ
శ్రీరామనవమకి ఎల్తాల మరి రేపు అవునా ఇత్తారండి మందు మందు ఏదో పెట్టుకుంటాం అన్నారు కదా పెట్టుకున్నారా అని
ఆ పెట్టుకున్నాం గాని ఆ కొంచెం తగ్గింది గింది లైట్గా
ఆ మరి అన్నం తింటున్నారా
తింటా కొంచెం ఒక దోడకి వెళ్ళ అయేసరికి ఆ దౌడ ఒక గుంజుతంది
ఉ
ఎట్లయినా తగ్గడానికి కొంచెం టైం ప పడతలే కానీ హ
మా బాబు వన్ ఇయర్ బాబు మా బాబు వన్ ఇయర్ బాబు చీపిరి కట్ట పట్టి ఉడుస్తుండు
ఓ బానే పని చేతనట్టుందిగా ఉందిగా
ఆ
ఉ
మొన్న కాలు మాట్లాడుతాంటే కాలు మాట్లాడుతంటే అబ్బాయి ఇరికినందుకు మస్తు భయం అయింది ఇగా
వచ్చే తర్వత
ఆ కొంచెందీ న బయటికి మళ్ళా మంచి తాగంగనే లోపలికి పోయింది
ఆ జాగ్రత్త వాళ్ళకు అట్లాంటి ఇయ్యోద్దండి మెత్తటి అయితే ఏం కాదుగాని గట్టి
అంటే ఇట్లా చాల మెత్తగా ఉంటాయిగా అవి అయితే పిల్లలు కింద తిని కింద పడేసి అవి తీసుకొని పెట్టుకున్నాడు
ఆహా
ఆహాయ్
అహాయ్
తిరుకతికి ఎప్పుడన్నా తిరుపతికి వెళ్లి ఎప్పుడన్నా
ఎప్పుడు పోలే అండి మేము
తిరుపతిలో మస్ జరుగుతదండి
ఇప్పుడు శ్రీరామ నవమా
ఆహా తిరుపతి దసరా అప్పుడు జరుగుతుందిండి బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవా వెళ్ళామండి మా పాప పుట్టింకలప్పుడు మాకు దేవుడు మేము శనివారం స్నానం చేస్తాం నీస్ తినకుండా ఉంటామండి ఇ న ట్రైన్ కి పోయామండి మేము టూ ఇయర్స్ బ్యాక్ పోయినా ఇప్పుడు మళ్ళీ మా బాబు పుట్టింటికలు ఉన్నాయి పోవాలి
పిల్లతో కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా
ఆ ట్రైన్ లో పోతాంటే కూడ అదిటి ఇదొటి అన్నీ బాగా ఖర్చు ఉంటందండి తిరుపతి పోవాలంటే పది పదిహేను వేలయినా ఉండాలి
ఉండాలి పిల్లలు కదా ఏ ఏదిగా కనపడుతుదే కొనీమంట్రూ
ఇక్కడ ఏదన్నా పూరీలు చపాతి మిక్షరు లడ్డూలు గిట్ల చేసుకొని పోతామండి అప్పుడు అట్లే కాగానీ కొంచెం ఫోర్ ఫైవ్ డేస్ పడుతదండి మస్తు ప్రశాంతంగా అనిపి అక్కడికి పోయినంకా ప్రశాంతంగా అనిపిస్తదండి తిరుపతి పోతే అన్ని కొత్త కొత్త కొత్త కొత్త దే ఆ కొత్త కొత్త దే కొత్త కొత్త దేవాలయాలు ఉంటాయండి అక్కడ
అవునా ఏముో దేవునీ దయ ఉంటే వెళ్ళ వెళ్ళొస్తాం మేము కూడా
ఆ ఎ చ మాకు కొండ ఎక్కిపోతాం అంటే కళ నడు కాల నడకన్న మాది మెట్ల మించి మూడు వేల ఐదు వందల మెట్లు వుంటాయండి ఐదు వందల యాభై మెట్లు
అన్నీ ఎక్కుతారండి ఇగ
పొద్దున ఎక్కుతే సాయంత్రం ఆ రేడు అయితదండి
ఆహా లాగేజీకిళ ఎక్కడ పెడతారుండి మరి
అయితే ఈ మెట్లెక్కే దగ్గర లాకర్స్ ఉంటాయండి. బ్యాగులు పైకి పోతాయి కొండ పైకి పోతాయి అన్ని వెహికల్ మీద లారీల్ల ట్రిప్ర్లలా పోతాయి అన్న
అవునా
మ్మ్ ఆ అదా
అట్లా అ అందరి ఒకసారి తీసుకపోతారా.
అంటే మాకు ఇట్ల నెంబర్లుంటాయండి నెం బ్బళ్లు పెడతారు బ్యాగు్లకు మనక ఒకటి అది ఇస్తారు చిట్టి
ఆ టోక టోకెన్ లాంటిది.
మ్మ్
హ
ఇస్తారు అవి ఫైకి వస్తాయి మనం పోయేసరికి ఫైకి వస్తాయి అవి.
ఆ
మ్మ్
అంటే గుట్ట మీద రూమ్స్ ఉంటాయి అండి మరి ఎట్లుంటారు మీరు అక్కడ
గుట్ట పైన మన నేల లాగానే ఉంటదండి.
అక్కడే ఉంటారు ఇగా
ఆ అన్ని దేవాలయాలు మస్తుంటాయిండి పార్కింగ్ అన్ని బాగుంటాయి అక్కడ నెమలీలు జింకలు, ఒంటెలు, గాడి దలు అన్ని కొత్త కొత్త జంతువులను చూస్తామండి.
అవునా
అవి మన దగ్గరకి వచ్చి ఫోటో కూడా దిగుతామ అండి
ఏమన్నాయా అండి మరి
ఏమనాయండి వాటికి ఏదైనా మనం కొని నోట్లో పెడితే తింటాయండి.
ఆ అంటే ఇప్పుడు ఒకలా ఒక రెండు మూడు రోజులు ఉండాలంటే ఎట్లా అండి అక్కడ మరి
కిరాణా షాపులు ఉంటాయండి బాత్ర బా బాత్రూమ్స్ ఉంటాయి కిరాణం షాపులు ఉంటాయి ఎక్కడనైనా మన ఖాళ స్థలం పండుకో మనకుంటదండి ప్లేస్ ఎంత మంది జనాలకైనా ఉంటది దోమలు దోమలు అనే అట్టిగా కొంచెం ఉంటాయి కాబట్టి గాని అసలు మస్తు అనిపిస్తుందండి. ఇక్కడ పోతే అస జీవితాంతం ఇక్కడనే ఉండాల అనిపిస్తుంది ఆడుంటే
ఆ ఆశ ఉన్నదండి దే ఎన్ని గుళ్ళు ఉన్నాయని తిరగాలని ఆశ ఉన్నది కానీ గర్ల్సము కదా ఆడవాళ్ళం అయిపోయినాం మొగలం అయితే తిరుగుదుం కావచ్చు
ఆ అంటే మేము కూడా పోకపోయిందు కానీ కొంచెం మాకు ఆ దేవుడు ఉండి పిల్లల పుట్టేంకలు ఉన్నాయి కాబ ట్టి మళ్ళా మా బాబు పుట్టాలని బాగా కోరుకున్నామ అండి అక్కడ పోయినప్పుడు
ఆ
బాబు పుడితే వస్తామని మొక్కాము ఆ మొక్కుంది ఇక పోవాలే.
అనుకున్నాయి జరుగుతే ఎవరైనా వెళ్తారు.
మోకాల పర్వతం కూడా నడుస్తామండి.
వామ్మో ఎన్ని మెట్లుంటై?
మూడు వేల యా ఐదు వందల యాభై మెట్లండి.
మోకాళ్ళ మీదనే పోతర అండి
ఆ కానీ చాలా మంది ఏదన్న కోరి గా వికలాంగులు ఇట్లా చేతులు కాళ్ళు లేని వాళ్ళు గూడా నడుస్తారండి.
వామ్మో ఆ దేవుని దయేనండి అక్కడ
హూమ్ అది ఏడుకొండల ఏడుకొండల పైన నిలిచిండు ఆ దేవాడు ఆ దేవుడు
అవునా
భార్య దగ్గర ఉండదండి దూరంగా వెలుస్తాయి వెలిసిందట. అలివే ఆ అలివే అలివేలి మ మే వెంగమాంబ అక్కడకి పోదాం అనుకున్నా గాని మా వోళ్ళకు ఇగ టైం లేదని ఇగ వెళ్ళలేదండి.
ఈ సారి వెళ్ళినప్పుడు చూడండి
చూడలి ఇగ ఆడికి ఆడికి ఎట్లనైనా పోవాలి ఇగా
ఆ
హుమ్
అంటే మీ పేరెంట్స్ మీ అమ్మ వాళ్ళు వత్తరా
ఆ ఆ మా అత్తమ్మ మా మామయ్య మా మామయ్య న్ టి కొరాడ ఇంటికాడ ఆవులు బర్రెలు అవి ఉన్నాయండి. వాటికి అవి ఏ జాతరకైనా రాడు ఏ తీర్థయాత్రలకైనా రాడండి ఆ మా యా వలు మా బావ మా మరిది మాయా చిన్నయారాలు వీళ్ళమే పోతామండి ఆ
కానీ అట్లా దూరం వెళ్ళినప్పుడు మంచిగా అనిపిత్ తదండి అందరి తోటి
అవ్ కానీ పిల్లలు చికాకు ఉండద్దండి ప్రశాంతంగా చూడ గాని పిల్లలు ఉంటే ఏ చూడ డనియ్యరు
అవునవును వాళ్ళ చిరాకు ఇగ ఎక్కువై
తరండి
ఆ వాళ్ళే పెడతరు. ఇగ నీసనేది ఏముండదు కావచ్చు.
నీసుండదిగా
మొత్తం నాన్ వెజే వెజిటబులే
ఆ
అంటే మనం ఇక్కడ నుంచి ఏమైనా తీస్కపోవాల అండి ఒండుకోడానికి అక్కడ
ఆ తీస్కపోరు లేదండి మనం ఇంట్లో వస్తువులు ఏం లేదు గాని ఒక తినేయడానికి ఏదన్నా చేస్కొని పో పోతే పట్టుకొని పోవచ్చండి.
అవునా ఊమ్
ఆ
ఆా సార్
ఆ మస్తు జరుగుత్ త దండి జాతర బ్రహ్మోత్సవాలు అప్పుడైతే అసలు చాలా మంది ఒక్ క నెల రోలు ఉపవాసాలు ఉంటరండి. అక్కడికి పోయినంక దేవుని దర్శనం చేసుకున్న తర్వాతనే ఒక్క పొద్దులు చేస్తరండి.
మీరు చెప్తాంటే మాగ్గూడా పోబుద్ధి అయితాందండి.
ఊమ్ మస్తు విశాలమైన ప్రాంతం అ విశాలమై మైన ప్రాంతం అండి ఏ డిస్టబెన్స్ లేకుండా ఉంటదండి మళ్ళీ
అవును ఏడు కొండల అంటే ఏడు కొండల అంటే కొండల పైన జుత్తే ఎంత నిజా ఇ
అసలు కొండల పైన ఎట్లా పేసును చేసి అంత అక్కడి నుంచి లేమగానే మస్తు ఉన్నదండి దేవత కాకపోతే ఫుల్ జనాలు ఉంటారండి డి తిరుపతిలో లోపల దర్శనానికి పోయినప్పుడు నాది పట్టి పోయిందండి కాలు పట్టి పోయింది పోయిన ఇన తర్వాత అది మందిలా దొరుకుతు దొరుకదు అని భయపడ్డాడి తిరుమల వెంక వెంకేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర గోవిందా గోవిందని ఇట్లా నామాలు చదివేదండి నామాలు చదివితే ఆ పట్టి తొందరనే దొరికిందండి కా నా కాళ్ళ కిందనే పడ్డదండి లేకపోతే ఎవరికి నా దొరకు బంగారు వాక్లే అండి అదర సోపట దర్వాజ మొత్తం ఇట్లా గుండం కూడా బంగారంతోనే తయారై ఉంటదండి కిరటం
ఆ హా అదేవుని దయా అండి ఇగ
ఆ ఒకది ముందు దర్వాజలో చెక్ విక్రండా మస్తు కనపడుతుదండి వినాయకుని నామ
ఉమ్
అది మస్తు కనబడుతుందిండి పొద్దు పొద్దున శనివారం శనివారం తినకుండా స్నానం చేస్తాం కాబట్టి అవి నామాలు తినకుంటడా పని చేసుకుంటాం అండి శనివారం రోజు
అవునండి నేనుమల్లి కాల్ చేస్తా
ఆ